హలో
నేన్ బాడుతుంద త మోడు
ఆ వినిపిస్తుందనా
తిన
ఆ తిన్న తిన్నారా మీరు
హ తిన్న తిన్న
ఆా
ఏం చెప్తుంటే అప్పుడు చెప్తుంటే ఏదో ఒకటి
అదే నేను కూడా పిన్ని వాళ్ళ కాల్ చేసి చేద్దాం చేద్దాం అని మర్చియిపోతున్నా
ఎవని
అమన పిన్నీ మాసి
ఆ కాల్ చేయి మాట్లాడు నేను కూడా మాట్లాడిన అప్పుడు ఇప్పుడు బానే బానే బాగానే ఉన్నారట మా సార్లు ఇప్పుడు
ఆ
అది ఏమంటారు ఫిజిో చేపిస్తున్నట
ఆ
వన్ మంత్ రెస్ట్ తీసుకున్నారట హాలిడేస్ తీసుకున్నారట
ఆహా
వన్ మంత్ తర్వాత అక్కడ ఎక్కడైనా కరీంనగర్ ఎక్కడైనా అరేప్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారట
అవునా
హ్మ్ టైం పడుతదే అంటుండే
ఆ ఆ మరి అన్నవాళ్ళు ఇంటిగానే ఉన్నారు అంటనా
ఎందే పృతి అన్నానా ఆ వాళ్ళీ వాళ్ళు ఇం టి కానే ఉన్నారు హ్మ్
రేపు కాల్ చేస్తా
ఉమ్మాని వాళ్ళ తాత వాళ్ళు కూడా పోయారట అక్కడే ఉండారట తాత
ఏమీ మన అమ్మమ్మ వాళ్ళ
అమ్మమ్మ తాతయ్య ఇద్దరు పోయారట
ఆహా
ఇంగ వాళ్ళు కూడా ఉన్నారు అట
ఆ ఉన్నింనా అసలు కాల్ చేయాలి కానీ మార్చేపోవుతున్నా
రేపు చెయ్ మాట్లాడు రేపు చేసి
నా మాట్లాడుత
హ్మ్ అట్ల హ్మ్ పోయినావా మరి పోయినా పోయినా పోయినావా కాలేజ్ కి
ఆ కాలేజ్ లోనే ఉన్నా
కాలేజ్ లో నే ఉన్నావా ఏం మామ అయితే మస్త్ ధూమ్ మ్మలు గుడుతున్నాయి రాత్రంతా
నాది గా నా నా నా హాస్టల్ అయితే ఇగ చెప్పొద్దు ఇగ
మరి ఎట్లా పడుకుంటున్నావు నువ్వు
మొత్తం కప్పుకుంటూన్నా ఇగ
ఈ కప్పుకున్నా మాకైతే చాలా ఇబ్బంది అయితుంది అంటే మస్తు ఇబ్బంది అయితుంది
అవునా
హ్మ్ ఏం చెయాలి ఇప్పుడు ఈ దోమలు ఎట్లా పోతయేమో
అవి మీరు అగర్బతి ఏమో ఉంటాయ్ గా కా
అగర్భతి ఎన్ని పెట్టాలి రెండు పెట్టినా ఉంటున్నాయి
అవునా
ఆ రెండు మూడు పెట్టినా అట్ల నే ఉంటున్నాయి ఓకే
ఈ పెట్రోల్ షార్టేష్ అయిందేమో
ఏంది ఏంది అంది
ఆ హలో
వారం
అదే మా ఫ్రెండు ఫోన్ చేసిండు ఇంతకు ముందు మామక్ అడు జాబ్ చేస్తాడు ఒక ఐదు వందలు ఉంటే కొట్టు పెట్రోల్ వేసుకుంటా రోజు డ్యూటీ కష్టం అయితది తర్వాత వస్తంది ఇస్తా అన్నాడు నా దెగ్గర ఏడ ఉన్నాయ్ బ్రో నా దెగ్గర లేవు అన్నా సరే సరే అన్నడు ఇగ మరి వచ్చిరా పిల్లలు స్టడీ నుంచి పవన్ అన్నోళ్లు ఇంకేం ఇగ అట్లా నడుస్తుంది ఇగ
ఓహో
ఆ
ఎంత పాకుంది
మీ వయిస్ ఇనిపిస్తలేదు బ్రో
ఎంత ఎంత బాకీ ఉన్నావ్ అంటున్నాను
నేనా నేను గాదు మా ఫ్రెండు కాసేల్గా అడిగిండాడు బాకీ వుండద్
నువ్వు ఎవరికి ఈయాలంటూన్నా ఇవకా ఇవ్వాల్న ఎవరికైన
ఆ ఏడున్నై కొంచెం
ఎంత
సిక్స్ వరకున్నాయి
నువ్ బోయి ఇగ అయి వల్ల పెట్టడానికే అయినావు కదా
హా ఆ
నూ ఊకే బెట్టిన నువ్ అడగకోకుంటే ఎట్లా పెడటావ్ అట్లా
ఆల్ ఆల్ వస్తాంన్నారు గాని పోన్లే పోని
ఆరు ఉన్నాయా
నాకూ
ఎట్లా ఇప్పుడు ఆరు తిర్చాలీ ముల్లా ఎవరికియాలే ఆడూర్లో
లాస్ట్ ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు
అవునా ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు రెండు ఇచ్చేయి
ఆ
మెల్ల మెల్ల గా ఇచ్చుకుంటా పో
అదే అదే పిల్ల లొస్తే ఒక రెండు మూడు సార్లు నదేదో బయట నుంచి తెప్పిస్థా బిర్యానీ మిలన్లో ఆయిల్ వైవై మిగిలిన మూడ్ నాలుగు సార్లు పిలిచినా అయిపోతదది వచ్చేచ్చు
హు మారే
ఊ
పల్లీయర్ ఇప్పుడు నీకు
మళ్ళెఏరి కావాల వర్క్ ఇక్కడ కాలేజీకె రావట్లే నీట్ ఎగ్జామ్ వదిలేసి ఏడు ఉన్నరో ఏమో ఇంటిగాడ్నే ఉన్ ముందు ఇంటికాడ్ నుంచి రా రానే రావట్ల హ్మ్ రానే రావట్ల సెకండ్ ఇయరా
నువ్ రావిప్పుడాళ్లు మైనేస్కో వాళ్ళకు మంచిగా పైస్ స లోచినయేమో గదా
ఆ వాళ్ళకి వచ్చినాయి దగ్గర దగ్గర లక్ష లక్ష వచ్చినాయి వాళ్ళకి
అ
అల్లు ఎప్పుడు నుంచి ఏడుతురో ఏమో మనకు తెలీదిగా ఎవ్ వాళ్ళకి ఎవరుకు ఎవరు అవైల వూల్లేరు అకౌంట్ వోళ్ల అప్పుడు మనక్ పిలిచిరాల్లు అందరు అయిపోయిన తర్వాత ఇగా తనకు చాలా కష్టం అయితుంది అప్పుడు నన్ నా దగ్గరోచ్చి రాళ్ళు ఆ ఆ ఆ పైన మనకి ఇచ్చిపోతే అయిపోతుండే
ఆల్లూ అట్లా ఇయరు ఆల్లూ నువ్ ఒక్కన్వే పదమూడు వందల్ కట్టినవా
వు వు అగో అందులో వచ్చినాయి నీకు చెప్పినాక అంత అంతకు ముందు ఐదు వచ్చినాయి అన్నాగా ఐ ఐదు నా దగ్గర
నువ్ పెట్టాల్సిందే గాని అది మన మనం నువ్వు అది యాప్ తీసుకొని వాళ్ళ వాళ్ళకెట్ ఎట్ల పెడుతవ్ నువ్ అసలు
వాల్లేమన్న వాళ్ళేమన్నార్ రేప్ అన్న మనకు మన ది రేపే వస్సది అది ఈవినింగ్ కల్లా మనది మనదివడుతది అది బెని ఫిట్ మళ్ళా రేపు వెళ్లుండి పడుతదన్నా అంటే రేపటి ముచ్చట కదా మనకు మనకి చ్చేస్తారు బెనిఫిట్ గురించి తర్వాత చూద్దాం
కెరాలో
ఉమ్ మనం అవస్
అవునండి హ్మ్ పదమూడు వేలు అంటే చూడు సరే ఆరువేలు ఇయ్యాల ఎక్కువియ్యాల మరి
ఏ ఆరే
ఆ చెయ్యాలా నా పైసల నేను పవన్కి పవన్ కియ్యాలి నాలుగు వేల ఏడు వందలు
ఆవ్
నేను నాలుగు ఆరు ఏడు వందలు అది ఒక వెయ్యి ఏమో ఆయనకియ్యాలి రెడ్డికి రెడ్డికి రెడ్డికి వన్ కే ఇచ్చేస్తా నేను నాకు పల్లి కోడుతద్ కదా
ఆ ఔ
హుమ్ వెయ్ రూపాయలు పడతది వేయ్ రూపాయలు ఇచేస్త ఇంటికీ ఆయనకి మళ్ళ ఇల్లకెల్లోస్ ఇళ్లకెల్లోస్తే మల్లా నువ్వు ఇచ్చేయ్
హుమ్
ఇళ్ళకెల్లోస్తే నాకు రూమ్ రెంట్ అవి వస్తాయి నువ్వు మళ్ళ ఏమో ఇదేది ఈ మంత్ నెక్స్ట్ మంత్ పిల్లలు వస్తారు కదా పిల్లలు వచ్చినప్పుడు బయట ఇంటి నుంచి నే చిన్న చిన్నగా వచ్చి వాళ్ళకి అందరికి
హుమ్ అదే
అన్ని కరెక్ట్ నడిస్తే బాగుంటుంది
ఆవ్ ఇది నడవాలి ఇది మనకు ఏమ్ అవి మనకు కు అంత పైసలు ఆ పైసల గురించి ఎక్కువ టెన్షన్ లేదు ఎందుకంటే ఈ పిల్లలు కరెక్ట్ వచ్చి మనకు ఇచ్చింరనుకో కొంచెం రిస్క్ తీసుకోవాలి అదే పని అయితది అది ఒక మంత్ లో ఎళ్ళిపోత్ తో గవి
చెప్తాం కదా అక్కడ ఇంకా బానే ఉంది అది పిల్లల వాల్ల కాపీ తెచుడ్ ఇది తెచ్చుడ్ లో మంచిగా ఉంది
ఆవ్
ఇప్పుడు ప్రవీణ్ అన్న ఇక్కడ చప్గిర్ లో అప్పుడు నే తీసుకోపోయిండు కదా
ఆ ఆ
ఆయన తిస్కపోయిండు అప్పుడు చెప్పిండు మాకాయన
ఆ పిల్లలు ఆ సెకండ్ ఇయర్ పిల్లలు చిస్ ఆ అదే అదే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండారు నాకు చెప్పకుండా ఆయనికే చెప్తారు వాళ్ళు ఆ వాళ్ళు అన్నతో క్లోజ్ ఉంటారు కాబట్టి అన్నకి చెప్తుర్రు వాళ్ళు
ఊ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా కను
వాడికి కూడా తెలియదు ఎక్కడి నుంచి తేయాలో గానీ
ఊ ఆయన మోతేబరిలో తీసుకొచ్చి ఇస్తాడు ఆయన ఒకడు
ఊ చెప్పినా అడు వినడు ఇగ
వినడు ఆయన అట్లనే ఉంటాది ఆయనది
ఊ
ఇప్పుడు ఆయనకు నువ్వు అడుగ ఒకసారి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో అడుగు ఈ లాంగ్ టైమ్ వాళ్ళకి ఏం ఉండదు కదా పట్లా
లాంగ్ టర్మ్ దగ్గర మనం అట్లాచ్చ చేయలేము ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు వెంక బకెట్ ఉంటుది బకెట్ వాడేస్తారు ఆర్డర్ వాడికి ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా కొ రిసర్వాు ఆ బకెట్ లో ఆడేసి పోతాడు అళ్ పైన గుంజుకుంటారు ఆ బకెట్
అంటే వాళ్ళకి లాగా వాళ్ళకి ఫోన్ అలా ఉంటుందా
ఆ వాళ్ళకి ఏమన్నారు లాంగ్ టమ్ కా ఉన్నాయ అని అందరికి తెలిసినని ఏమన్నారుడు సార్ వాళ్లే
ఏ ఆ చవుకుంటారు కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళ మీ దగ్గర ఇప్పుడు తీసుకున్నారు ఇంతక వాళ్ళు
చాలా తక్కువ అది కానీ ఫుడ్డు తినేది తీసుకుంటారు వీళ
ఆ ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఇప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు ఎవరైనా తీసుకుంటే కూడా సరే ఆ అయింది టైమ్ అయింది కట్ చేసి రేటింగ్ ఇప్పుడు వరకు
సరే సరే
సరే కట్ చేయి
సార్
నాకు స్క్రీన్ షాట్ పంపు